హలో ఎక్కడ ఉండే నేను ఆ ఎక్కడ ఉండే ఆ అయితే మామకి చెప్పినా నేను గట్టిగానే
హలో
హలో ఆ కనీరు బోల్ని హలో అటారవని అటారోవన్గా హలో
ఆ హలో హలో
ఆ అదే అది నేను కూడా గట్టి ఆ హఠారో చెకో గట్టిగానే చెప్పినా నేను మామకి మామ్ మామ కూడా వాళ్ళక్ గట్టిగానే చెప్పిండు అట్లా అట్లా మాల్లుడిని ఒప్పించిన అదేది అని
హు
అయితే అప్పుడు వాళ్ళు మా అప్పుడు చెప్పిండేమో డు ఇప్పుడు ఎప్పుడుంది టెన్ డేస్ లో అన్నాడు అయి తే అనిల్ నా కయి తే ఒ కిల్ మాట్లాడినావ అయ్ పో ఇ ఇల్లు చూడ్డానిక ఉ
నేను మాట్లాడాను మీరే మాట్లాడుకోండి అని చెప్పేసిన. నంబరేం ఇయ్యలే అన్న. వాళ్ళే నాకు కాల్ చేసి వెహికల్ మాట్లాడమని చెప్ప పిరుగు
ఊ
నేను చెప్పేసిన నేన్ నేను మాట్ మాట్లాడను మీరే మాట్లాడుకోండి అని నేను చెప్పేసిన
అవునా ఎవరెవరు వెళ్తున్నారు మరి
మ అన్న మనకువేదరి వెళ్తున్నాం. వెళ్దాం అన్నీ పొద్దున్న ఫోన్ చేసి చెప్పిన్రు. నే ఏదో ఒకటి చెప్పేద్దాం అనుకుంటున్నా ఉ పోనం
నువ్వు ఏ పో అట్లా మళ్ళా వేరేద అనుకుంటారు
అనుకోని అన్నా ఇగ ఏం చేస్తాం మన్న మొన్ననే అది అది చెప్పకముందే ఒక ఆ అబ్బాయి ఉండే. మంచి గ ఆ ఊట్నూరు. పంచాయత్ సెక్రటరీ చేస్తుండే నేను చెప్పిన విల్ విలువకి అబ్బాయిల్ దొరుకుతు దొరుకుత లేరు అని చెప్తురు కదా మళ్ళీ నేను ఒకటి తీసుకొచ్చిన దాన్ని గురించి ఏం అడగలే వాళ్ళు అంతే రిజెక్ట్ చేసేసిర్రు అబ్బాయిని కూడా చూడలే వాళ్ళు మంచిగానే ఉన్నారు వాళ్ళ
ఇలాగే చెప్పారేమో కదా వాళ్ళు అంతకుముందే చెప్పలే
చెప్పలేదు
అవునా
అంతే కదా చూసిరు అక్కడ పోయి
ఆ
పంచాంగం అవి తర్వాత చూసిరు. అలైడి పోని మాటిస్తే పోని లైట్ తీసుకుంటా అన్న నాకు ఒక్కసారి ఎవరితో ఏమన్ మన్న అన్నార అనుకో మళ్ళీ ఉంటది.
ఆన్ తే తర్వాత ఓ ఎవరయ్యా అది ఎక్
లేదన్న ఇప్పుడు నా నన్నేమన్నా అ అన్నారు అనుకో తర్వాత అయినా ఎప్పుడన్నా నేను వీళ్ళకి చెప్తా వీళ్లేమ్ చేస్ వస్తారు వాళ్ళతోటి గొడవ పడతారు వాళ్ళు వాళ్ళు మళ్ళీ దుస్మాడ్ అయిపోతారు వాళ్లతో ఎందుకు మళ్ళీ ఆ
అంతే కదా జ్వేయ అది కాదు ఆయన సురేష్ అయితే నాకు నాకైతే అయితే మంచిగా అనిపించిండు అట్లాంటే ఆయన నేను ఆయనకి అన్న కూడా నేను ఆయన ఆ రోజు మనం పెళ్ళి కి పోయినాం కదా రాత్రి కి కొద్దిగి ఆయన ఒక్కన్నే మంచిగా ఉంటే చాలు మనకు కానీ
వాళ్ళ మళ్ళీ వాళ్ళ అమ్మ వాళ్ళు
ఆ నేను వేసుకున్నా ఆయనకి ఇప్పుడు ఏమి ఇప్పుడు అది చెప్పచ్చా మ మనం తాగుతాం కదా అప్పుడప్పుడూ ఆ వేసుకొని మళ్ళీ ఆయనకు ఫోన్ చేసి ఆయనకు పిలిచిన నేను పిలిచి ఆయనా
ఆ
సురేష్ ని తీసుకుపోయినా అక్కడ ఊ నువ్వు అంటే అందరి ఇష్టమే ఆల్లా ఇంట్లో నీ ఫస్ట్ నీ సెగాయ తెచ్చిందే అరవింద్ అరవింద్ తోనే స్టార్ట్ అయింది ఆ ఇప్పుడు ఏమో అందరూ అరవింద్ ఇట్లా ఇది రికార్డింగ్ రికార్డింగ్ అయింది కదా దానివల్ల అనుకుంటున్నావు కానీ నీకు అరవింద్ అంటేనే నీకు ఫస్ట్ నుంచి అరవింద్ అంటే ఎక్కువ ఇష్టపడండి నీకు
ఆ ఆ
ఆయన వన్నాలే ఎంగ మెంట్ అసలు మా మాట్లాడడం అది గి జరిగింది కానీ అది చిన్న తక్కు వల్ల అయిమ్ పోయింది ఇప్పుడు కూడా అన్ను ఆర్ ఆర్ అరవింద్ కొద్దిగా బాధవడు తుండు అది చెప్పకపోతే మంచిగా ఉంటుండే అంటే మంచి సాడో దొరికింది అనుకున్నాడు పాపం ఆయన ఉ అత్త చెప్పిన నేను కూడా అన్నా మంచోడే అన్న అరవింద్ అన్న ఆయన చెప్పిండు మా అక్క అత్త చెప్ పకువోతే మంచిగాగుంటుండే అని
ఆఓ
ఏ అన్న అట్లా ఏమ్ మాట్లాడము అన్న రేపటి రోజు జువాని
లేదన్న వాళ్ళతో వాళ్ళతో మనకి ఏమ్ బాధ లేద్ అన్ నా ఇప్పుడు సూరయష్ ఉక్క మాట్ ఆ అన్నా మనం పడుదాం ఎందుకంటే మనం మన ఫ్యామిలీ అనుకుంటాం కాబట్టి ఇప్పుడు
అంతే
వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తేనే మనకి బాధ ఏస్తది ఇప్పుడు వాళ్ళ మమ్మీ మంచిగా లేదు వాళ్ళ అన్న కొంచెం డిఫరెంట్ ఉంటాడు సాగర్ బావతోటి ఎట్లా మాట్లాడిండో తెలుసు కదా
అవును
అదే వాళ్ళేమన్నా ఉ మాట్లాడేస్తారు వాళ్ వాళ్ళు ఏంటి తెల్ గానోళ్ళు
ఊ
ఉంది ఏదో ఒకటి వాళ్ళకి ఏద అనిపిస్తే అది మాట్లాడతాడు ముందు వెనుక ఏం ఆలోచించారు వాళ్ళు మనకేం అనిపిస్ వస్తది అక్కడ మనం గొడవ తీసుకోలేము ఎవరికేం చెప్పలేము మళ్ళీ
అంతే
ఇప్పుడు మనమేనన్నా ఎప్పుడో ఒక్క సరివోతు తబ్ ఒక రోజు ఉంటాము వచ్చేస్తాము మనయ్ కేం బాధలేదు కానీ అదే పట్టుకొని వాళ్ళ అన్న వాళ్ళ అమ్మ వాళ్ళు చిన్నికి ఏమన్నా టార్చర్ చేస్తే అది బాధ మనకు ఫస్ట్ ఇప్పుడు
ఉ తెలుసు ఆయ ఇప్పుడు మనం చేషి నంక అట్లా ఆయన అయినా సూయష్ చెప్ చెప్పిడు కదా అంత మంచుడు ఏమొ నాకైతే అత్ అట్లా చెయ్యరేమో వాళ్ళ నాన్న బానే మాట్లాడుతుండు సురేష్ వాళ్ళ నాన్న
ఆ మంచిగానే అన్నా ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ అట్లా మంచిగానే మాట్లాడతారు మొత్తం అంతా బయట పడేది తర్వాతనే
ఫలా బ దానుకోష వాళ్ళు కూడా చాలా ఆలోచించారు మనం కూడా నేను కూడా ఈ
వాళ్ళు బాగుంటే మనకేం ప్రాబ్లం లేదన్న వాళ్ళు బాగుంటేనే ఇంట్లో ఫ్యామిలీ మొత్తం బాగుంటేనే కదా ఇప్పుడు చిన్నోడు అందరు వీళ్ళ దగ్గరనే ఉంటారు మళ్ల అనిలే ఏమంటుండు అంటే టే ఈయన బయటికి పోయి డ్యూటీ చేస్త వే ఆప్షన్ లేదు మొత్తం అన్ని స్టేషన్లు దగ్గర దగ్గరలోనే ఉన్నాయి ఇంటికా నుంచే చెసుకుంటాడు అట్లాని చెప్తున్నాడు అనిల్ మళ్ళీ వాళ్ళ ఇంటికానే ఉండాల్సింది కదా ఇగ
అైతు ఉంటది ఇప్పుడు మంచిగా ఉంటే వాళ్ళ కూడా చూసుకోవాలి ఇప్పుడు మా కొడికే చూస్తాడు మాకు కాబట్టి అని మంచిగా ఉంటే ట్టే మంచిదే లేకపోతే అళ్లాకు
చూసుకోవాలి చూసుకోవద్దని మనం చెప్తలేం గాని ఇంట్లో మంచి ఉండాలి ఇక గొడవలు పెట్టొద్దు
ఈ ఇల్ గొడవల్ చేస్తే చేస్తే గొడవల్ వీళ్ళ కుతు రే చేస్తారు కానీ వేరే వాళ్ళు చేయరు
హ వాళ్ళే ఇగ వీళ్ళు ఎవరెవరు చెప్పన్న ఆ తర్వాత వాళ్ళ ఇద్దరు చెల్లెళ్ళలు కొంచెం బాగానే ఉన్నారంటగానీ వాళ్ళు కూడా అంతే ఇగ ఈమె ఏం చెప్తే అదే వింటారు మనం ఏం చెప్పింది వి ంటార వదిన కంటే చెల్లె కొంచెం దగ్గర ఉంటది అట్లాని ఏమన్నా టార్చర్ పెడితే తేనె మనకు ఇబ్బంది లేకపోతే మనకేం ఇబ్బంది
ఏం లేదు గాని చూద్దాం ఆయన అంతా ఇష్ట ష్ట పడుతు ండు కదా నాకు కూడా కొద్దిగా చిన్నికి కూడా ఇష్టం ఉన్నట్టు అనిపించింది ఆయన మొ ఖంలో ఆమె ముఖంలో
ఉన్నట్టే ఉంది
కదా నీకు కూడా నాకు ఎందుకంటే ఆ మ్యాటర్ తీసేటప్పుడు ఆమె మంచిగా సైలెంట్ గా వినుకుంటా మీరు అంత త మాట్లాడుతున్నారు నేను చెయను అని చెప్పచ్చు కదా చల్ చాలా రోజుల నుంచి మాట్లాడు న్నారు వా వేరే వాళ్ళు చూడండి అట్లా చెప్పొచ్చు కా చెప్ప ఎత్తలే నాకు అదే అనిపిచ్చింది కొద్దిగా ఇష్టముందేమో ఇం కా మనం చాలా రోజు ఇప్పుడు నీది చెల్ ఆ ఇప్పుడు అశ్విన్ ది కూడా చాల రోజులు ని ఇట్లా చేస్ ద్దాం చేద్దాం అని అనుకున్నారు అప్పుడు ఏమయితదన్ టే ఒకరినొకరు మనసు పడేసుకుంటాం మనం మనకు తెలియకుండానే చి చిన్నిది కూడా అట్లనే అయిందేమో అని అనిపిచ్చింది నాకు
ఓహో ఇగ అట్లైనా మనకేం ఇబ్బంది లేదన్న
కాబట్టే నేన్ ఓ ఓకే అదే చేసేత్తె మంచిగున్
ఫోన్ చూసినా మొన్న కానీ నేను ఫోన్ చూసినా దాంట్లో ఏం లేదు స్నాప్ చూసిన రెండు వాట్సాప్లు చూసినా
ఇంకా నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకోలే
ఆహా చేసుకోలేనట్టే ఉంది ఎందుకంటే ఏమైంది చిన్ని ఫోన్ తీసుకున్నప్పుడు నా లాక్ నేనే పెట్టేసిన ఫస్ట్ ల దాన్ని ఢిలీట్ చెయ్ లే చిన్ని
ఆ
ప్పుడు బయటికి పోయినప్పుడు ఫోన్ అక్కడే ఉండే నేను చూసిన చూస్
కా ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయినాంకా తీసుకుంటారేమో
నీ ఆ అట్లా ఆ రేంజ్ లో లేరు వాళ్ళు కానీ కొంచెం ఇష్టం ఉంటది ఇగ మాట్లాడుతురు కదా దాని వానితోనే చేస్తారు వలి వాళ్ళకి ఏమయిందంటే అన్నా వాళ్ళు ఒక దగ్గర దేవుని దగ్ గ్గరకి పోయిర్రు ఆ ఏమన్నదంటే అక్కడే అయితది అని చెప్పిందంట
ఆ నాకు చెప్పింది మా మీది అన్నది
ఇక్కడే అయితదని ఇగ ఇగ వాళ్ళే చెప్తుర్రు అందుకని వాళ్ళు కూడా ఫిక్
నీకు తెలుసా అది ఏ దేవుడు తెలుసా పల్లి వాళ్ళు పోతారు కదా అలక్కట్టే దేవుడు అది
అదే అదే మొత్తం పవార్ ఫ్యామిలీ వాళ్ళ దేవుడు దేవుడే అది
అదే దేవుడు మీన్ నిది అడుగుతది ఆట నెక్స్ట్ టైమ్
ఏమని
మామీ చెప్తుండే అరవింద అడగలే
ఆ
అరవింద్ ది అస్ తింది అడుగుత నెక్స్ట్ డే నిధి కూడా అడుగుత త దేవుడి దగ్గర పోయినప్పుడు ఏమ జ అే ఏమ్ అడుగుతాడు జాబ్ గురించి అడుగుతాడు
జాబ్ గురించే ఇంకేముంటది మనది
వేరేది ఏమడుగు తాడు సార్
సరే కట్ చేసి ఇంకో సారి చేయి
ఏం మనం ఫస్ట్ ఇట్లో కొద్దిగా మాట్లాడలే
ఫస్ట్ ఎంగాదన్న నిమిషాలు వాళ్ళకి నిమిషాల చాల మను
సరే సరే మరి తర్వాత ఫోన్ చేస్తా ఇప్పుడు ఇ
ఇప్పుడు రెండు సార్లే అయినాయి ఇక ఇంకో త్రీ టైమ్స్ వచ్చు నాకు సరే ఓకే ఓకే